హాయ్ అం
హాయ్ అండి బాగున్నారా
ఆ బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి ఇంత ముందే వచ్చినం మేము కూడా
అవునా ఎక్కడికేళ్ళొచ్చారు
ఈ పిల్లలు ఉన్నారు కదండి సమ్మర్ క్యాంప్ అని బా పట్ల వెళ్ళొచ్చినం ఆ హాలిడేస్ కదా అవునవునండి అటే వెళ్ళేసి చూసుకుంటే ఆ వెళ్ళినా
ఇట్లా బీచ్
ఆ బాగుందండి
ఆ
మీరు ఎక్కడికేల్ ఆ ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేసానండి వాళ్ళకి ఇష్టం కదా ఇలాంటివి అంటే అవునవును రాననే అంటారు అద్ ఇష్టం కదా ఇవి ఎక్కువగా
అవునవును పిల్లలు ఇష్ట పడేది అదే కదా అవునవునండి ఆ
మీరు ఎక్కడికేళ్లారండి మరి సమ్మర్
మేము మచిలీపట్నం వెళ్ళామండి
ఆ బాగుందండి మరి
చ అది కూడా బీచ్ చాలా బాగుందండి అక్కడ ఏంటి మధ్య దాకా వెళ్ళిపోయాం సముద్రంలో
వామ్మో ఈ బాపట్లలకు ఏమైందంటే ఇది చెప్పనండి
ఆ చెప్పండి
ఇది ఎడ్్జి దాకా అంటే ఏడ్జ్ దాకా ఎంటర్ ఉండదండి ఇది అంటే కొన్ని పోల్స్ పెడుతారు అక్కడ దాకే పిల్లల్ని అంత పెద్దవాళ్ళు కూడా వెళ్ళరు మ్ మనకి భయం అవ్ తునే ఉంటది పిల్లలు కొంచం అటు ఇటైనా పెద్ద పెద్ద అలలు వస్తాయి కదా వేస్ కోస్తాయి కదా కొంచ మస్ ఇబ్బంది పడుతాం అసలు
అ అంటే నేను వెళ్లేదులేండి మా హస్బెండ్ వెళ్ళారు పిల్లలు వెళ్ళారు అంటే ఆయన ఉన్నారు కాబట్టి మనం వెళ్
అవును అవును అవును అవునవున అవునండి అవును మేం కూడా అంతే ఇంకా మమ్మ మే మనమేఏడ వెళ్తామండి అసలు
అంతే కదండి
ఆ
పిల్లలు ఎంజాయ్మెంట్ వాళ్ళది సమ్మర్ క్యాంప్ అంటే ఇంకా దేని స్కూల్ కూడా పెట్టారు కానీ వాళ్ళు ఏంటంటే సమ్మర్ క్యాంప్ కొన్ని రోజులు స్కూల్ కి పంపించాను ఇప్పుడు ఇంకా మచిలీపట్నం బీచ్ కు వచ్చాం అనమాట
ఆహా
వాళ్ళు బాగా ఇష్టంగా నాకు అది కావాలి ఇది కావాలి అయన చెప్పని ఈ ఆ పోదాం ఇటు పోదాం అని గోల్ గోలు చేస్తుంటే ఇంకా మచిలీపట్నం బీచ్కీ తీసుకు
అవునండి మంచి పని అంతే లేదు మనం మన నా కూడా ఒక మెమోరీ ఉంటది కదా పిల్లలతో ఇలా స్పెండ్ చేసినా ఉ మేమ్ కూడా అంతే అక్కడికి వెళ్ళి వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నాము అండి ఆ అక్క వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఇక వాళ్ళ దగ్గర దగ్గరికి వెళ్దామని మీ బాప ప్పట్లో కూడా ఈ ఫుడ్ కూడా ఈ ఫుడ్ కి తర్వాత వాళ్ళు ఎంజాయ్మెంట్ కి మస్తాన్ ఎంజాయ్ చేసారు పిల్లలు కూడ ఎక్కువగా
పైగా సమ్మర్ ఒకటి అయిందండి ఏదన్నా చేద్దామన్నా కూడా సంమ్మరం ఒకటియింది ఆ సమ్మర్ క ఏంటంటే అసలు మనం ఉండలేకపోతున్నాం ఏ తిన్నా ఏ ఎక్కువ వాటర్ వాటర్ వాటర్ వాటర్ తాగాల్సి వస్తుంది ఆ వాటర్ తాగి కూడా మనకి కడుపు ఉబ్బరం వస్తుంది
అవున అవును
దానికి బదులు హాయిగా లెమన్ వాటరు సబ్జా వాటరు బటర్ మిల్క్ అవతే బెటర్ అనిపి చ్చి ఎక్కువ శాతం మేము లెమన్స్ ఎక్కువ పటుకెళ్ళిపోయి అక్కడికి అక్కడ లెమన్ వాటర్ అన్నట్టుగా తాగవండి
ఆ అవునా ఇ అదే బెస్ట్ అండి అడిగితే ఇక్కడ ఆడేమో అంత అవైలబుల్ మేము సడన్గా వెళ్ళిపోయినా మాకు అంత ఏం ప్రిపరేషన్ ఏం లేకుండా కూల్ వాటర్ ఏ సరి వీళ్ళకి వచ్చేసరికి కోల్డ్ లా కూడా అయింది వాటర్ చేంజ్ అవుతాయి కదా
అవునవును
ఇ కోల్డ్లాయినం ఏ మొత్తం వాళ్ళ కళ్ళని రెడ్డీస్గా అయిపోయినాయి ఇద్ద ఇద్దరివి ఉప్పు కదావ్యా అవంత అసలు ఘోరంగా ఉన్నాయి ఈ స్ ఈ సముద్రంలో అంత అంటే థైరాయిడ్ ఉంటారు కదా పిల్లలు ఎవరికైనా వాళ్ళు వెళ్ళకూడదంట సముద్రంలోకి
ఆహా
ఎందుకు అంటే అవి సాల్ట్ కదా ఆ అయోడిన్ ఎక్కువ ఉండటం వల్లం కొంచెం సఫర్ అయ్యే చ స్ ఎక్కుంటాయంట సో ఆ ఎంత అంటే పడదు కొన్ని మందిరికి బ్లాక్ అవటం లేకపోతే వాయిస్ తక్కువ అంటే కొంచెం డిఫ కొన్ని ఆ సైడ్ ఎఫెక్ట్స్ లా కొన్ని వస్తాయంట రేర్ అనమాట కొంతమంది ఎక్కువ శాతం వస్తాయంట సో మనం ఈసారి ఏమైనా అంటే ఏమన్నా మన ఫ్యామిలీ ఎవరికైనా ఉన్నా గానీ మనం ఇది ప్రిఫర్ చేయొచ్చు వెల్ళొద్దు కొంచెం తక్కువ తడవచ్చు గాని ఎక్కువ మునిగేటట్టు వాటర్ అంటే సముద్ర పిల్లలు తాది వాటర్ కూడా కొన్ని తాగుతారు కదా తెలియకుండా కూడా లేపోతే కళ్ళల్లో ఎక్కువ తిరిగేసరి కూడా ప్రాబ్లమ్ అయితు
అవునవును
ఈ ఎండకి అయోడిన్ కి సాల్ట్ కదా ప్రాబ్లమ్ అయిద్ది అంట ఇది కాస్ తీసుకుంటం అది వేరే దగ్గరకి పోవటం బెస్ట్ సమ్మ స్విమ్మింగ్ పూల్ కి ఇలాంటివి అయితే బెటర్
అవునవును మా స్కూల్లో క్యాంప్ కూడా పెట్టారంండి అవే స్విమ్మింగ్ పూల్ అని మళ్ళీమో వాళ్ళు ఏదో ఇక్కడ వనరాల అని అవి ఉన్నాయి కదా సిటీలో వాటికి తీసుకెళ్లారు అన్న పిల్లల్ని సరే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా అన్నట్టుగా మేము పంపించాం అనమాట పిల్లల్ని ఎ ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చారట అమ్మా పిల్లల అయితే ఇంకా మమ్మీ మళ్ళీ వెళ్దాం మళ్ళీ వెళ్దాం అని వెళకోవాలి వాళ్ళు ఇంకా
ఇష్టమ అయితే చాలు కదండి వెళ్తనే ఉంటారు
మన ఇంట్లో ట్యూబ్ పెడితేనే ట్యూబ్ తోనే వాళ్ళకి గంటల తరబడి స్నానం చేస్తారు అలాంటిది సముద్రాలకి వాటిలికి వెళ్తే వాళ్ళు వస్తారా బయటకి ఇంక రమ్మంట
అవునా అవునా
ఎంత కోల్డ్ ఉండనివండి ఎంత ఒంట్లో బాగ పోయినావండి అయినా వాటర్ అనేసరికి ఓ వెల్
అదే అవునండి ఇదొక అదొకటి ఉంటది పిల్లలకి ఎక్కువగా
ఆ
అట్ల ఉండాలండి ఒక దాంట్లో అయి మనం ఎంజాయ్మెంట్గా ఉండాలి పిల్లలు అలా డల్లుగ ఉండటం కన్నా కాబతే అ భయం మనకి మళ్ళీ ఏమన్నా ఎల్త్ ఇష్యూస్ వస్తాయేమో అని
అవునవును అదే అదే అందుకేనే మనం కూడా ఇంట్లోంచి ఏమన్నా కాస్త స్నాక్స్ లాగా తీసుకు వెళ్ళడం కూడా
అవునవునవునండి అవునవును అది చాలా బెటరు అది ఇంకా బాగుంది మన అంటే హోమ్ ఫుడ్ కాబట్టి మనం ఏం ప్రిఫర్ చేసిన హైజిన్ మెయిన్టైన్ చేస్తాం
అదే అదే మనం ఇంట్లో ప్రిపరేషన్ గా అనుకుని వెళ్ న్నాం కాబట్టి కొంచెం ప్రిపరేషన్ గా వెళ్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు అదే అంతడల్ఫ్ సడన్ వెళ్లాలంటే కొంచెం కష్
ఊ అవునవునవును ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గ ఉండవు అండి మళ్ల పిల్లలు సఫర్ అవుతారు బాపట్ల ముందు కొంచెం ముందే మనకి తెలిసిన వాళ్ళు ఇంకొంచెం లాంగ్ ఉన్నా కాని వెళ్ళాలి కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర అయితే బాగుంటది పిల్లలు కూడా సఫర్ అవ్వకున్న ఉంటారు మనం అంటే ఉంటాం గాని పిల్లలు ఉండలేదు
ఆ
అట్లా అంతే గదా అంతే అండికా బాగ ఎంజాయ్ చేశారు పిల్లలు ఎక్కువగా
అంతే కదండి అదే గోవా కూడా వెళ్ళొద్దాం అని అనుకుంటు న్నా అక్కడ కూడా బీచ్ ఉంది కదా సమ్మరు బాగుంటుంది అక్కడ అసలు ఆ చల్లగా కూడా ఉంటుందట కొంచెం గోవా అందుక్ కాని కొద్దిగా వెళ్దాంమనే ఆలోచిస్తున్నాం ఇంకా హాలిడేస్ దగ్గర పడుతున్నాయ్ స్కూల్ పెనింగ్ సరే వెళ్ళోస్తే పోతుంది పిల్లల్ని తీసుకొని అని ఆలోచనలో ఉన్నాం ట్వెల్స్ చేస్తున్నాం అన్ని అక్కడ రూమ్స్ అవన్నీ కూడా
అవున మ్ అవునవునువును ఉండాలండి ప్రిపరేషన్ ఉండాలి వాళ్ళు కూడా చ్ చెప్పుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ మీ సమ్మర్ క్యాంప్ లో ఇలా వెళ్ళాము అలా వెళ్ళామని వాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉంటారు మంచిగా ఎంజయ్ చేస్తారు వాళ్ళు కూ
అవును అవును
మ్ ఇంకా పిల్లలు అంతే కదండి ఇక్కడికేళ్ళం మేము ఇక్కడికేళ్ళామని ఫొటోస్ ఇన్స్ట ఇవన్నీ వైరల్ అవుతున్ తిన్న కొద్ధి వాళ్ళకు కూడా ఎక్సైట్మెంట్ అవ్ తింది వెళ్ళాలి అ వాళ్ళు కూడా ఎంజాయ్ చేద్దామనే చూస్
అవునవును ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఆ ఈ సమ్మర్ క్యాంప్ లో వాటికి కూడా వెళ్తూ ఉం ంటారు అప్పుడప్పుడు డ్రాయింగ్ చేస్తారు మళ్ళి ఏమో గేమ్స్ ఆడిపిస్తరట క్రిక్ అని వాలీబాల్ అని అవి కూడా వాటికి కూడా పం కపిస్తూ ఉంటాను వాళ్ళు ఏది ఇంట్రెస్ట్గా ఉంటే దానికి వెళ్తారులే అన్నట్
ఆ అవునండి అవునండి మ్ అవునండి వెళ్తనే ఉండాలి పిల్లలు కూడా వాళ్ళ కూడా ఒక యాక్టివిటీ రా
అదే అదే ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటారండి పిల్లలు కాస్త బయటకి వెళ్తే ఏంటంటే ఎనర్జెటిక్ వస్తది కొంచెం వాళ్ళు బయటకి వెళ్తే ప్ర పపంచం తెలుసుకుంటరు ఇట్లా ఉందా ఇట్లా ఉంది అని మనం కూడా ఇలా నడుచుకోవాలా అని ఇంట్లో ఉంటే ఏంటంటే ఏం రాదన్ ఇంట్లో టీవీలకి ఇకా వాటికి పరిమితం అయిపోతున్నారు
అవునవును ఇగ వాళ్ళకి బయట కూడా మాట్లాడ్ వాళ్లకు తెలియదు కమ్యనికన్ స్కిల్స్ తక్కువై తున్నాయి ఇల మనం వెల్ స్తా ఉంటే వాళ్ళకి కొంచెం తెలుస్తది అనమాట సొసైటీ గురించి కొంచెం అయినా అవేర్నెస్ ఉంటది పిల్లలకి డి అసలు ఇగవాళ్ళకి ఏదో ఒకటి మనం చెప్తనే ఉండాలీ యాక్టివిటీ వల్ల వాళ్ళు కూడా కొంచెం చేంజ్ అవుతారు వాళ్ళు కూడా సెట్ అయిపోతారు ఇలా వెళ్ళినం కని ఇట్ల మాట్లాడుతారు పిల్లలు బ్రేవ్ గా ఉంచాలండి అన్ని
అంతే కదండి ఎందుకంటే వాళ్ళు యాక్టివి గా ఉంటేనే కదా మనం కూడా హ్యాపీగా ఉండేది అ ఏ హ్యాపీనెస్ లే కాకుండా డల్ గా ఉంటే మనకు కూడా ఏదో ఒకలాగా అని
అనిపిస్తా ఉంటదండి సరే అండి మరి
బాయ్ అండి బాయ్ బాయ్